హలో హాయ్ బాగున్నావా.
ఆ బాగున్నాను బాగున్నావా.
ఆ బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీగానే ఉన్నా నువ్వేం చేస్తున్నావు.
ఏమిలేదు నేను టీవీ చూస్తున్నా.
అవునా ఏం చూస్తున్నారు టీవీల.
చూస్తది మా మమ్మీ.
ఉమ్ నువ్వు చూడవా.
ఇక మా మమ్మీతో పాటు మేము కూడా చూస్తాం. ఇగ అలానే అలా అలవాటు అయిపోయింది ఇక సీరియల్ చూసుడు మా మమ్మీ సీరియల్ చూస్తది. మా డాడి ఏమో న్యూస్ పెట్టుకుంటాడు మేముమో మూవీస్ అంటాము. ఈవినింగ్ టైమ్ అయి అ ఇక సీరియల్ పేడితే ఇక అవయి చూసుకుంటా అన్నం తిన ఆ మీ డైలీ. లేదు ఇంకా తినలేదు. కూరగాయలు ఏం లేవు ఏం కర్రీ చేయాలో అర్థం కావట్లేదు.
ఇంకా జేయలేదా కర్రీ.
లేదు. తొందరగా అయ్యే రెసిపీ ఏదైనా, చెప్పచ్చు కదా మీకు తెలుస్తే.
టమాటోస్ ఉంటే చెయ్యండి. మరి టమాటో ఉంటే టమాటో చెట్ ఓ
ఎలా చేయాలి. చెప్పు ఒకసారి
జస్ట్ టమాటోస్ ని కొంచెం కట్ చేసి లైట్ గా ఆయిల్లో వేసి కొంచెం గోలించండి. అందులోనే లైట్ గా కరివేపాకు వేసి తర్వాత ఒక అంటే మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ఒక కొంచెం. పచ్చిమిర్చి ఆ అవి ఏమంటారు, వె వెల్లిపాయలు. కొంచెం వేసి అవి మిక్సీ పడితే అయిపోతది. ఉమ్ ఉమ్ బాగుంటది సాల్ట్. టూ డేస్కని తినండి బాగుంటాంది.
చేయ్యాలి.
అదయితే ఈజీగా తొందరగానే అయిపోతది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ
ఇంట్లో అందుకే
ఆ పెరుగు తోటి ఆ చల్లచారు ఉంటది గా చల్లచార్ సరేయచ్చు అదయితే ఇంకా తొందరగా అయిపోతది.
ఎలా అండి అది ఒకసారి చెప్పండి.
మీరు అంటే ఇప్పుడు పెరుగు ఉంటది కదా. అనులోవా అంటే కొంచెం ఆ ఏమంటారు కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం పలుచగా చేసుకోవాలి కొంచెం మరీ ఎక్కువ కాకుండా అంటే మనకి ఎంత నచ్చుతదో అంత జేసుకు కొనీ లైట్ గా తాలింపు వేసుకుంటారు కదా తాలింపు పెట్టు తాలింపు వేసుకొని అందులోనే కొత్తిమీర అవన్నీ ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఉల్లిగడ్డలు ఫస్ట్ ఓన్లీ పెరుగులోనే కలిపేసేయాలి డైరెక్ట్ అందులో పోపులో కాకుండా
తాలింపు లేదా
ఆ తాలింపు తర్వాత ఫస్ట్ అందులో కలుపు వేసుకొని తాలింపులో జస్ట్ కొంచెం కరివేపాకు వేసుకుంటే ఇవి ఎండుమిర్చి ఉంటుంది కదా అవి తాలింపి గింజలో వేసు కొని తాలింపి పెట్టి మళ్ళీ దీన్ని ఉడికించద్దు పెరుగుని అన్నీ కలుపుకొని ఉన్నాయి కదా ఆ తాలింపునే ఈ పెరుకుల వేసి అంటే ఆవును ఆ మా పెట్టు పెడితే అది టస్ట్ వేరే ఉంటది ఆ వేరే ఉంటది పోపు నింద్రా ఎసిస్తే అయిపోతది అంతే అదె ఇం కా ఈజీ గా అయ్యిపోతది
ఉ బాగానే ఉంది మరి ప్రాసెస్ బాగుంటదా మరి
బా బాగుంటాది
అవునా మీరు ట్రై చేసార ఎప్పుడై తిన్నార తింటరా మీరు డైలీ అప్పుడప్పుడు
చాలా బాగుంటది మా ఇంట్లో వాళ్ళు కూడ చాలా ఇష్టపడేది ఇం ఎర్రదాన్ని మీరు ఎప్పుడు జెయలే అట్ల
చెయ్యలేదు ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా మొత్తం ఇట్లా ఏంది వంకాయని వంకాయలకు ఇట్లా రౌండ్ షేప్ లో కట్ చేసి వాటికి మసాలా పట్టించి మీరు ఇప్పుడు ఇవి చెప్పారు కదా చల్ల చారు ఆ చల్ల చారు లో వధుతు వదలాలి అన్నట్టు అవి అంటే దాంట్లో ఎయ్యాలి
అవున
య పెరుగు పచ్చడి వంకాయ పెరుగు చారు అంటారు అది కూడా బాగుండే ఒకసారి చేసింది మా అక్క అయితే
అవున ఏమో నేను అ వంకాయలు లేసి ఎప్పుడు ట్రై చేయలే జస్ట్ మామూలుగానే చేసు మల్లట్టు
ఆహా అది కూడ బాగుండే వంకాయలది ఉ
ప్రాసెస్ ఏనా అది కూడ
ఆ సేమ్ ప్రాసెస్ ఏ గని ఈ వంకాయల్ని మంచిగా కడిగి అంటే మనం తినే వంకాయలు ఉంటాయి కదా పోడుగు అయినా పర్లేదు రౌండ్ ఉండే అయినా పర్లేదు ఇట్ల రౌండ్ షేప్ లో సర్కిల్ లాగా కట్ చేసి కొంచం ఉప్పు పసు ఉ కారం ఒక ప్లేట్లు కలిపి ఆ పేస్ట్ ని మొత్తం వీటికి రాయాలి
ఆ
రాసి పాన్ మీద అవి ఏంది అటు ఇటు ఫ్రై చేయాల అన్నట్టు కొంచెం ఆయిల్ వేసి ఆహా లేదు లైట్ గ ఇట్ల పైన మీద కొంచెం నూనె వేసుకొని అటు ఇటు తిప్పి కొంచెం ఆ దగ్గరకు వస్తే గ ఎట్లా మె అత్తగైతాయి కద అప్పుడు అవి తీసేసి ఈ పెరుగు పచ్చడి ఉంది కద మీరు చెప్పినట్టు దన్ లో వేయాలి ఆ అందులో చేసుకోవాలి అంటే పెరుగుని బాగా పలిచాయి కాకుండా ఇట్ల దగ్గరనే ఉంచాలి ఆ అప్పుడు బాగుంటది వేడివేడి అన్నంలో తింటే
అవి వంకాయలు బాగుంటయ అట్ల
ఆ బాగుంటాయి మస్తు టేస్ట్ ఉంటాయి
అవునా ఏమో ట్రై చేయాలి మరి నేను ఎప్పుడు ట్రై చేయాలి ఆ లేదు ఓన్లీ మే పట్టనే వేసుకని తింటం ఆ వంకాయలు ఎప్పుడు వేయలేదు మరి
ఆహా అట్లా నేను మొన్న సినిమాకు అయితే చాలా బాగుండే మంకాయలు నాకసలు అంత అ కర్రీ తినబుది కానీ కానీ దాంట్లో బాగుండే టేస్ట్ అది వేరే టేస్ట్ ఇప్పుడు మొత్తం రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో అట్లా తొందరగా కావాలంటే చేసే అంటే ఇదే వస్తుంది ఫస్ట్
అవునా ఆర్ఎస్
అవును
ఆహా ఓకే
ఇంకోటి ఇది ఏంది టమాటా భర్త అని తెలుసా మీకు
లేదండి తెలీదు నాకు
నేను మొన్న చేసాను కండే నేను మొన్న టమాటా భర్త అంటే టమాటా పచ్చడి లెక్క అ కానే ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిిరపకాయలు వేయించుకోవాలి ఒక రెండు కొంచెం ఆయిల్లో అదే ఆ అదే కడాయిలో మళ్ళీ అవి తీసేసి కొన్ని ఎల్లిపాయలు వేయించుకోవాలి ఆ వాటిని కూడా వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుంటే ఫ్రైడ్ నియన్స్ట్లాస్ తను ఆ అత్త అట్లా ఒక రెండు ఉల్లిగడ్డాలని మంచిగా చిన్నగా కట్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై
ఉ
చేసుకున్నప్పుడే వేసుకో వేసుకుంటాం కదా అలా అటిని కూడా తీసి పక్కన పెట్టాలి పక్కన పెట్టి ఇప్పుడు కొన్ని టమాటాలు టమాటాలు వేయించుకోవాలి ఆఫ్ కట్ చేసి
ఆ అవి కూడా ఓకే
ఇలా టమాటాలు వేయించుకున్నాక దాని పొట్టు అంతా దాని వెళ్తుది కదా ఇట్లా పైనా ఆ కొట్టు పొట్టునంత తీసేసి ఇప్పుడు ఇక మిక్సీ పడితే మిక్సీ పడితే అంత బాగుండదు సో దంచుకోవాలన్నట్టు అన్నిటిని ఆ నాలుగింటిని ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు టమాటా ముక్కలు మొక్కలు ఇవి కొంచెం ఉప్పు ఉప్పు కారం కొంచెం కొత్తిమీర వేసి ఇచ్చి దంచుకోవాలి దంచుకొని పోపు పెడితే చాలా బాగుంటుంది అది నేను మొన్న చేశాను అయితే వావ్ వావ్ ఉన్నారు మా ఇంట్లో వాళ్ళందరూ ఆ రోజు మా మమ్మీ సాంబార్ వేసింది ఆరోజు ఏకాదశి ఏమో చిన్ని ఆ అయితే ఈరోజు నాన్ వెజ్ ఏం తినలేదుదైతే ఇక పప్పుతోటి పచ్చడి బాగుంటంది కద అని ట్రై చేసిన టమాటా బదులు
ఉ వేర వేరు వెరైటీగా ఉంది ఈ పేరు నేను ఇప్పుడు ఏంలేదు పేరు
బనకా భర్తా ఉంది టమాటా భర్తా ఉంది బెంగనకా భర్త అంటే టమాటా ప్లేస్ లో వంకాయలు వయాలి అవి కూడా ఇట్లా దగ్గర మెత్తగా అయితాయిన్నట్టు ఇప్పుడు ఉడికిస్తావి ఎట్లా అయితే టమాటోలు మగ్గుతాయి కదా ఊ అట్లానే వంకాయ వంకాయలు కూడా అట్నే అయితయి మామిడికాయలు కూడా ఇప్పుడు అట్నే వస్తున్నారు ఇప్పుడు మామిడికాయలు
అవును
ఆ అది కూడా చెయ్యాలి ఇగ
కానీ మామిడికాయ మేము అట్లా చేయను నేను నేను వేరేలాగా చేస్తా ఉడు కించరు నేను
ఎట్లా మరి
చ్చివే ఉంటాయి కదా పచ్చివే కడిగేసి మిక్సీలో అవి ప్లస్ ఏ ఎండు బిర్చి ఉంటది కదా ఎక్కువ ఎండుమిర్చిస్తేనే బెటర్ ఈ పచ్చిమిర్చ కాకుండా ఎండుమిర్చి లేకుంట ఎండు కరంటేగా ఓడిికారం అవి జీలకర ఆవాాలు ఆవేసి మిక్సి బట్టి బిసి మోకు పెట్కుంట బాగుంటుంది నేను అట్లానే చేస్తా పుల పుల్లగా బాగుంటాంది ఉమ్ కాకపోతే కొంచెం ఆ ఉంటాయి కదా పుల్ల మామిడికాయలు
ఆ పుల్ల మామిడికాయలు
బాగుంటాయి అంత అంత పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటంది అది
ఇప్పుడు అన్ని ఇట్లా ఉడకబెట్టి చేస్తున్నరు ఇట్లా మామిడికాయని కూడా కొం చం సేపు ఇట్లా ఆయిల్లో ఉడకబడితే అది గుడ్జ వెళ్తుంది అన్నటు ఆ గుజ్జుల్నే చేతి తోటీ స్మాష్ లేకపోతే ఒకటి వస్తుంది కదా స్టీల్ దాది ఇట్లా దాంతోనీ స్మాష్ చేసి కూడా ఇవన్నీటిని కలిపి అయిపోద్ది బాగుంటది అట్లా
మీరు ట్రై చేసిండ్రా
కానీ ఇంకా మామిడికాయలు రాలేదు మేము ట్రై చేద్దామంటే మొన్న ఉగాదికే దొరకలేదు చిన్న చిన్నయే దొరికినాయి అంతే మొత్తం వర్షాలు వస్తున్నాయి కదా
అవునవును
దాని వల్ల ఇక దొరకలేదు చిన్న చిన్నవి దొరికుతనే ఉగాది పచ్చట్లు వేసుకున్నాం ఇక కొన్ని రోజులు అయినాక మామిడికాయలుు ఎల్లినాంక ట్రై చేయాలి పచ్చడా చేయాలి
అవునా అట్లా ఎప్పుడు ట్రై చెయలే ఏంటి ఉంది ఉంది కానీ పిందలే ఉన్నాయి పెద్దవి కాలేదు చిన్న చిన్నగానే ఉన్నాయి ఆ మా మామయ్య బయట నుంచి తీసుకొచ్చిండు పెద్దయి. కొంచెం అంటే కొంచెం మరీ పెద్దయి కాదు అవి తీసుకొత్తే వాటితో చేసినాం మేము ఉగాది పచ్చడి.
ఎప్పుడైనా ఈ మధ్య ఈ వారంలో
ఏం పచ్చడి?
మామిడికాయ
చెయలేదు చెయలే
ఆహా
అంటే ఇంకా పిందులే ఉన్నాయి మరీ పెద్దగా కాలేదు ఇంకా.
ఉమ్
ఇంకా కాపు మీద న నావి అయిన తర్వాత చేస్తాం అవి చాలా బావుంటది పుల్ల పుల్లగా
ఇట్లా ముక్కలు కోసి ఉప్పు కారం వేసి తిన్నా కూడా బావుంటది. అట్లా కొంచం ఆయిల్ వేసుకు కొని కొంచెం దాన్ని పోపు పె తిన కూడా కొంచెం వేడి వేడి అన్నంలో తింటే ఏం కర్రీ లేనప్పుడు బావుం
అవును చా బొన్ అది అట్లగూడ
ఉహు
ఇంకక్ మీ పచ్చడా పెడతాం
ఉహు బాగానే పెడతారా అందరికి పంచి పెడతారా మీరే ఇంటి మందం పెట్టుకుంటారా?
లేదు కొంచెం ఎక్కువనే అందరి ఇస్తది
ఆహా మీకు వచ్చా మరి పె డం
నేను ఎప్పుడు పెట్టలేదు. కాకపోతే కొం తెలుసు కొంచెం ప్రాసెస్ గాని ఇప్పుడు పెట్టలే నేను ట్రై చేయ్యలే.
అవునా
మీకొచ్చా సొరకాయ గారెలు
కాయ గారేనా ఒకసారి చేసింది మామమ్మీ.
మ్
బావుంటాయి అవి
ఊ
సోరకాయ గారెలు, మక్క గారెలు ఇవి బావుంటాయి తింటే అమ్ సోరకాయని కర్రీలు అవి తినబుద్ది కాదుగాని ఇలా గారలు చేస్తే తినబుద్ది అయితది. ఒక సాంబార్ లో తిన బుద్ది అయితది. కాని ఉట్టి కర్రీ చేస్తే తినబు
ఆ తినని వాళ్ళతో ఇట్లా చేసి పెట్టాలి అవి మంచిది దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కదా. సొరకాయలో
తింటే మంచిది అది
కానీ అ ఆ అవి జస్ట్ ఇట్లా కర్రీ లాగా ఎక్కువ దినబుద్ధి కానప్పుడు ఇట్లా గారలు లెక్క చేసుకొని తింటే చాలా బాగుంటాయి
ఊహ అవును
ఓకే అండి మరి మీరు కూడా చాలా మంచి రెసిపీస్ చెప్పారు థ్యాంక్ యూ
హు సరే నేను కూడా చేయిస్తాయి ఇగ మీరు చెప్ప చెప్పారు కదా పెరుగు పచ్చడి అది చేసేస్తా ఫైవ్ మినిట్స్ లో
ఆ ఓకే బాయ్
హా సరే బాయ్